హలో
ఏం చేస్తున్నావు
పడుకున్నా ఏంచేస్తునా మంట అ ఇష్టవుతుంది ఎం వర్క్
అ
ఆహో ఏం మాట్లాడాలి కాల్ చేసి
సర్వీసింగ్కి రమ్మని కాల చేయాలి
ఆఓహో ఒకటన వర్క్
ఆ కాల్ చేసి సిస్టమ్లా కస్టమర్స్తో మాట్లాడింది అప్డేట్ చేయలి
మంచిగా ఉందా వార్క్
పర్లేదు మంచిగానే ఉంది
అ ఇంకా ఆ
ఇంకా నువ్వేం చూస్తున్నా
ప్రజెంట్ ఇంట్లోనే ఉంద ఈ రోజు వెళ్ళలేదు షాప్ కి
ఎక్కడికి
శాప్కి
ష
బ్యూటీ పార్లర్
ఆ పేర ఈరోోజు
అవు
విరోజ బోల్
పోఓలేదు చుట్టాలు వచ్చారని ఇ దా వెళ్ళాలి రేపు మేకప్ ఉంది నైట్ ఇక్కడికే వచ్చిండు అన్న అక్క ఉందాకని
ఎక్కడ మేకప్
సుజన్ నాగర్ వెళ్తా అక్క వాళ్ళు వెళ్ళాక నైట్ ఎయిట్ కలా వెళ్తా
హ
ఇంకా హఐబ్రో చేయించుకున్నావా ఏ మధ్య
లేదు చేయించుకోలే చాలా రోజులు అవుతుంది చేస్తావా
రాషాబ్ దగ్గరికి ఎక్క చేస్త మం ఆళ్ళ చను చం చేగా
మరే ఏం వస్తాయి నీకు
బాక్స్ కోల్డింగ్ నేర్చుకుంటున్నా కొంచెం వచ్చింది రరే ఇప్పు రెండు సీయలు వాట్టుక పోయి ప్రక్టీస్
సరనా
అ
ఆా
మొన్న రమ్మ్య ఇచ్చింది రెండు సారీలు
ఆ
అక్క అమౌంట్ అడిగితే ఉమా సోనిని అడుగు ఆమె ఎంతంటే అంత తీియను అన్నదంట
కాని
ఫైవ్ హండ్రెడ్ కదా ఆక్చువల్ గా అయితే
అవును
నే ఫోర్ హండ్రెడ్ ఇయ్ మరి అని చెప్పినా రోండిటికి కలిపి ఎనిమిది వందలు ఇచ్చింది ఈ పాత శారీస్ మాకున్ అది ఎయిట్ హండ్రెడ్ ఎందుకు తీసుకున్నావ్ సిక్సె తీసుకోపోయినవా అన్నది సరేలేని కిష్టమన్ నువ్వు కొట్టు రొండొందలు అని చెప్పిన
ఆహా
నువ్వు ఇంతక్ ముందు చేపిచినావా
చేపిచిన
అవునా ఎప్పుడు రియల్లీ
ఎంగేజ్మెంట్కి చేపిచ్చిన పెళ్ళికి చేపిచ్చిన ఆ పెళ్ళికి చేపీలే పిన్ని ఎంగేజ్మెంట్కి ఒక్కదానికె చేపిచ్చిన
ఎంత తీసుకోవాల అనుకుంటే అమౌంట్ తీసుకుందా
నవదా ఆ ప్రధానం చీర చేపించుకున్న దానికి తీసుకుంది ఐదు వందలు ఎత్త తీసుకుంది
మ్మ్ మ్మ్ నేను టైటింగ్ చేస్తున్నా శారీస్ కట్టడం కొంచెం వచ్చిందండి అంటే మొత్తం వచ్చిందని కాని ఇక్కడ చింగల్ పెట్టే దగ్గర రాలేదు
ఆ
ఒకటి కొంచెం ప్రాక్టీస్ చేయాలి అం బాక్స్ బోలింగ్ ప్రాక్టీస్ చేయాలి ఈ రోజు రమ్మన్నది హెయిర్ కట్ చూపిస్తా వచ్చి పో అన్నది ఇంక నేను అడ పోయినా కదా స్టేటస్ పెట్టింది చూసినావా ఆ
జుట్టుకి కలర్ ఏసిన్రు రెడ్ కలర్
ఎవరికి
ఎవరుకు మరి
ఏ అద అది నిన్నటిది అది శ్రీలక్ష్మి అక్క నేపించుకుంది రెడ్ కలర్
ఆహా
ఏమో హెయిర్ కట్స్ నలుగురు నాలుగు ఉంటాయి కదా హెయిర్వి బొమ్మలు వాటి మీద ప్రాక్టీస్ చేపించింది నేనేం ఉన్నమా పిన్ని దాని మీద చేసిన కట్ చేసిన డైరెక్ట్ స్ట్రైట్ కట్ అనేసరికి నేనే కట్ చేసిన మేకప్సే పూర్తిగా నేర్చుకుంటే అయిపోతుంది కదా, అంటే పార్లర్ అంటే నేను ఎప్పుడు ఉండను కదా
ఆ
ఈ బాక్స్ ఫోల్డింగ్ మేకప్ ఒకటి నేర్చుకుందామ అని ఉండే
మేకుప్ వచ్చు కదా నీకు
వచ్చ అంటే మేకప్ వరకు వచ్చు, అంటే స్టెప్స్ దెన్ తర్వాత ఏమి చేయాలి
ఆ
ఇంకోటి ఈ శారీ హెయిర్ రావాలి, ఈరోజు మా అక్కకిసిన అత్తక వేసిన హెయిర్ నేనే బాగుంది.
ఏం చుట్టేసినా నార్మల్ హేన
నా అట్లా మధ్యలో పాపడు తీసి అటు ఇటు స్టెప్స్ వేసి వెనకాకి అట్ పె అన్ని అదే హెయిర్స్ ఒకటి నేర్చుకోవాలి అండ్ మేకప్ కూడా కొంచెం
ఐబ్రో చేపించుకోవాలి నిజంగనె నేను
అ ఐబ్రోస్ ఇంట్రెస్ట్ లేదులే నేను నేర్చుకోను
ఎందుకు
నాట్ ఇంట్రెస్టెడ్ ఆ
ఐబ్రోస్ నేర్చుకోడానికేమైత
నాకే నేయించుకునేటప్పుడు నాకే మస్తు పెయిన్ వస్తుంది ఆ పెయిన్ నేను ఒకరికియ్యలేను అయం సెన్సిటివ్ యూనో
అవును
వును ఇంకా
ఉ
ఇంకేంటి ప్లాన్స్
చెప్పాలి ఎప్పుడు పోతున్నావ్ మరీ అడుగుంటురు
వచ్చే వారం
వచ్చే వారం పోతున్నావా పది రోజులు చేసి తిడి కోస్తావా వర్క్
మ్
పద్రోల్ ఉండి పద్రోల్ ఉంటదొ ఉండదో
ఎనిమిది ప ముప్పై స్కూలు ఇస్తారు మొత్తం ముప్పై స్కూళ్ళలకి ఎనిమిది రోజులల్లా తిరిగి తొమ్మిదో రోజు హెడ్ ఆఫీస్ల రిపోర్ట్ సబ్ సబ్మిట్ చేయాలి
అంటే ఎనిమిదీ దబై ఒక్క నిమిషం ఎనిమిది బై ముప్పై ముప్పై బై ఎనిమిది అంటే రోజుకి నాలుగు స్కూలు తిరగాలి
రోజుకి నాలుగు స్కూలు అయి ఎంత దూరం ఉంటాయో
ఆ కి మనఉన్న సాల్రీ కొంచెం ఎక్కువ ఇస్తరట
మరీ జర్నన్నప్పుడు ఇబ్బందేగదా
ఇబ్బందే అదే మరి మొత్తానికి ఫిక్స్ కాదు కదా ఎళ్ళాలి చూడాలి రెండు మూడు నెల్లు చేయాలి మంచిగనిపిస్తే కంటిన్యూ చేయాలి లేకపోతే మానేసి చేయాలి బంద్ చేసి ట్వంటీ సిక్సో ఏమో సాల్రీ ఆక్ చల్లా ట్వంటీ ఫైవో ట్వంటీ సిక్సు పైనంగ ఎం ఎన్మిది వేలు పెట్రోల్కిస్తరు
ఊ
ముప్పై చిల్లరేంమెస్తయి ఇంకా పెట్రోల్ ఖర్చులు తిండి మనమే బయట ఫుడ్ మనమే తినాలి ఫుడ్ మనదే
ఓరూం హాస్టలా
హాస్టల్ ఉంటే ఐదు వేలు పెట్టాల్సొది కానీ అక్కడ ఆఫీస్ ఇస్తరంట ఆఫీస్ రూమ్ లాగా ఉంటది పడుకోవడానికి ఒక్కటి ఇస్తరు ఇంగ ఫుడ్ ఒక్కటి మనం తినాలి బయట నుంచి తెప్పిచ్చుకొని
అట్లెన్ని రోజులకు తెప్పిచ్చుకోలట
ఆ ఆ
అట్ల ఎన్ని రోజులని తెచ్చుకొని తింటవ్ ఫుడ్డు
ఎనిమిది రోజులే కదా ఉండేది పది రోజులు ఉంటా మిగిత ఇరవై రోజులు ఇంటికాన్నే ఉంట కదా
పది రోజులు మూడు పూటలు తెచ్చుకుని తినాలా అ ఆడిచ్చేసే సాల్రీల్లనే అయిపోతది ఆటికే అయిపోతది ఫుడ్డు రోజు రోజొకొంద అ కడుపు మాడ్చుకొని చేయ్యాలా ఇగ ఆడికిపొయ్యి
చూద్దాం ఈజీగుంది తిరిగిన పర్లేదు మంచి సాల్రీ ఉంది కంఫర్ట్ ఉంది అంటేనేమో ఓకే కంటిన్యూ చేద్దాం లేదంటే లేదు
అదేలేె ఇంక ఈరోజు ఆరు ఒచ్చినయి బండ్లు
హ్మ్ హ్మ్
అపోయిట్మెంట్లు
ఊ అంటుగు మేడం
ఇగ ఫోన్ జేయలే ఇగ వెహికల్స్ త్యాల ఒచ్చినయి గ సప్పుజేకుండు మధ్యాహ్నం చేసింది నీ టార్గెట్ ఎంత ఈ రోజు అంటే ఐదన్న ఆ రెండు వచ్చినై అంట ఆ రెండు చెప్పిన నిజంగాన అంటే అవునన్న ఏ గ్రూప్లో పెట్టిన్వా అన్ అంటే పెట్టిన్యా అని జెప్పిన రున్నాటి జైనా చేస్తే కూడా చేయండి మేడం అని అన్న ఇగా
మ్మ్
సరేలని పెట్టిషిన్దిగా
అవునా
ఈరోజు పి ఎం ఎస్ టీ గదా ఈరోజు ఎక్కువ రావాలి
మ్మ్
శనివారం ఆఫర్లుంటయ్
మ్మ్
ఆఫరున్నప్పుడే ఎక్కువ బండ్లు రావాలి
మ్మ్
ఆఫర్ల రోజే ఎక్కువ బండ్లు రావాలి.
మ్మ్
మ్మ్ నా పక్క ఈరోజు ఒక ఒకామె ఒచ్చింది
మ్మ్ అవును ఇప్పుడు ఎంతమందుర్రు కావేరక్క జెయ్ లె
ఆహ్ నేన్ బంద్ చేసినప్పుడే బంద్ చేసింది
ఎందుకు
నేనున్నానే వచ్చింది యువరాణి సామాన్లు ఏస్ తింద్ కదా అప్పుడు దింపడానికి ఇబ్బంది అయ్తుందని రాన్ననదది అని ఇగ బంన్జేసింది
ఆహ్ ఇప్పుడెవరవరు ఎంత మంది
పిగుండేసరావ్ అప్పుడు బస్సు గురించి మర్చ్ పొయ్నా
ఆహ్
ఉహ్
బసు గురించా.
బస్సు గురిం బస్సు చెప్పన అయిత్నింటుంనా ఈడ ఈనే ఎక్కినట్టే ఈడెక్కి ఆ రౌండ్ కాడ దిగితే ఆ వెట్టనే షోరూ నడుచుకునే పోద్ది ఆ రౌండ్ కడ దిగి నడుచుకునే పోవచ్చు
ఆహ్
మళ్ళ వచ్చేటప్పుడు బస్ దిగి ఇడ దిగొచ్చు మంచిగనే
అవునా!
హ
అట్ల ఇట్లా ఎక్కించుకుంటారు ఎక్కించుకోవరు రౌండ్ కడ రౌండ్ కడకి అమ్మట గిడ దిం తోండ్ తింపుతారా
దింపుతారు ఏడైతుంది దింపుతారు ఆహలే నీ తెేలివద్దు దింపుతారు మీిరళ కూడా బస్ స్టాండ్ బస్ స్టాండ్ లెక్కి రౌండ్ కడదిటద్దిగా అట్లే ఆ టికెట్టు కొడతారు
అ
దింబ ద రీడా
ఆ మీకు తెలిసేలే బాగా
తెలిస మ నాకు
అ అదేంటమే ఉ
మరి రోజు నువను ఎక్క్కేటప్పుడు ఎవరో ఒక దిగుతూనే ఉంటారు
అ
స
సరే టేకేర్ బై్